హలో హలో హాయ్ అండి
హాయ్ హాయ్ ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నా
ఆ బిజీ ఏం లేదబ్బా కొంచెం షాపింగ్ చేస్తాన్నామ్
ఫుల్ షాపింగ్ అంట కదా మీ కజిన్ చెప్తుండు
అవునవును
మీ రంజాన్ స్పెషల్ అన్ని అదే రంజాన్ అన్ని ఇస్తున్నట్టు కదా ఆర్డర్ ఇస్తున్నారటగా ఏదో మీషోనా ఆన్లైనా ఆఫ్లైనా.
ఆన్లైనే చేస్తున్నాం అబ్బ ఎక్కువ ఆన్లైన్ అయితేనే మనకు నచ్చకపోయినా రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఈ ఆఫ్లైన్ అయితే మనం వెళ్ళడం రావడ్
అవునాబ్బ ఇ ఈ ఎండలో అస్సల్ పోయిరావడం అంటే పెద్ద రిస్క్ తుఫని
అబ్బో అందగసె ఎక్కువ మీషోనే వాడతా అబ్బా మీషో ఫ్లిప్కార్ట్ ఈ రెండే
అహాహా ఇప్పుడు అమెజాన్ లో గూడా మంచియి వచ్చినాయిబ్బా అమెజాన్ లో ఆ ఎ యజీయోలో అవి గూడా మంచి మంచి ఇప్పుడు ట్రెండ్స్ లో వచ్చినియన్నీ యజియె యాప్ లో వచ్చినాయ్ మంచిగా ఆఫర్స్ గూడా వచ్చాయ్ ఏమైన ఇంట్రెస్ట్. టిడ్ ట్రైయ్ జెయ్
ఆహ్హ్ చేస్తా అబ్బా చేస్తా నే ఎక్కువ ఆహ్ అ అవును ఉగాది గూడా ఉంది గదా ఫెస్టివల్స్ ఉన్నాయ్ గదా
మంచి ఆఫర్స్ ఇస్తారు. అమెజాన్ లో యజియలో
అవును అదే చూస్తున్నా అబ్బా డ్రెస్సెస్ శారీస్ మా పిల్లలకి షూస్ మా పాపకి చెప్పులు ఇవన్నీ ఇంగ.
ఈ జ్యువెలరీ గూడా ఉన్నాయ్ అబ్బా జ్యువెలరీ గూడా ఉన్నాయ్ ఇప్పుడు మీషో లో. జ్యవెలరీ ఉన్నాయి హారాలు ఇప్పుడు స్టిక్కర్స్ బ్యాంగిల్స్ మీరంటే స్టిక్కర్స్ చూస్ జెయ గాని డిఫరెంట్ డిఫరెం స్టిక్కర్స్ చేయ్యి బ్యాంగిల్స్ ఇప్పుడు కోన్స్ గూడా రెడ్ కోన్ బ్లాక్ కోన్ అని చాలా చాలా వచ్చాయ్
అవును
ఇప్పుడు మనం ఇప్పుడు దీన్లో మీషోలో డస్లే కదా అబ్బా త్రీ పీస్ సెట్స్ లాగా వచ్చినాయ్ భలే ఉన్నావి క్వాలిటీ బావున్నాయ్ త్రీ పీస్ సెట్స్ వచ్చినాయ్
సున్నా హ్మ్ అవే తీస్కున్నా శారీస్ చూసా కొన్ని ఆర్డర్ ఇచ్చి ఆహ్
ఈ ఆన్లైన్ లో గూడా బెటరే అబ్బా మనం దగ్గర ను
ఆహ్ బావున్నాయ్ అబ్బా ఆహ్ చూసుకోవచ్చు మనకు నచ్చపోయిన రిటర్న్ పంపిస్తే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు మంచిగ.
కానీ కొంతమంది ఏంది పట్టుబట్టి షాప్కె ఎళ్ళాల్ లి అక్కడికి వెళ్ళి చూసుకోవాలి చెయాలి అట్లా కొమంది నేను అలాగే అంటున్నా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎయి స్తే కొంతమంది చిన్న పిల్లలు ఉంటరు ముసలి వాళ్ళు ఉంటారు ఎళ్లలేని వాళ్ళు ఉంటారు షాప్ దూరం ఉన్నవాళ్ళు ఉంటారు
అవును అసలు చాలా పిల్లల చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ వెళ్తాం చెప్పండి ఎండలో
ఆ ఎండలో వెళ్ళాలి దట్టు పిల్లలు ఈ ఎండకి ఉక్కపోతే
అస్సలు అబ్బో అవును ఎల్లలేం అసలు అసల్ మనం అందుకోసమే ఆన్లైనే బెస్ట్ ఇంట్లో ఉండి మంచిగ పని చేసుకుంటా కొంచెం
ఇప్పుడు ఇంట్లో సరుకుల్ కూడా జెప్టో లో ఫాస్ట్గా వచ్చే
అవును దాంట్లోనే ఆర్డర్ చేస్తాం కదా మేము కూడా
చ్చేసిన ఇప్పుడు ఏమైన్న ఫుడ్ ఒకవేళ టైం కి కుదర ఎటైనా ఊర్కెళ మనకి ఏమన్న మనకి లేడీస్ కి ఏమైన ఇబ్బంది ఉన్నా కానీ
అవును అవును అదే అదే అదే మేం ఎక్కువ దాంట్లోనే చేస్తా తాం
ఎస్కువి ఈ స్విజ్జీ లో బాగా వస్తున్నాయి అంతే కదా ఫుడ్
ఆ స్విగ్గిలో బాగుంటాయబ్బా మా పిల్లలు బిర్యానీ అవి ఆర్డర్ చేస్తారు
అదే అదే విన్నా నేను కూడా కూడా కుట్ అది బిర్యానీలు బాగా పులావులు బాగా వస్తాయట కదా
అవును అవును మేము ఎక్కువ దాంట్లోనే ఆర్డర్ చేస్తాం ఇంక అవునవును వస్తయి కదా వీళ్ళు తింటారు ఇంక ఎప్పుడ చేయి మమ్మీ అంటే ఇంక చేయడానికి చాలా ప్రా సండి ఏది లేకపోయినా చేయలేం మనం
అండ్ ద టు ఎందంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకే టేస్ట్ ఉండదు ఒకాల కొకల్ న సి దుకాల కొ చ్చది మా పిల్లలైతే అంతే మా పిల్లలయితే ఒకరికి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు టైమ్ అయిపోయిది స్కూల్ టైమ్ లో స్కూల్ టైమ్ లో హడావుడి టైం అయిపోయిది కానీ వాళ్ళయితే ఆడిచ్చిన తందర సారండి ఆర్డరు
అవును తొందరగా వస్తారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోనే వస్తారు
మ ఇంకా మన దగ్గరలో ఉంటది ఫాస్ట్ గా వచ్చేస్త స మ్యాగ
అవును మాకు దగ్గరగానే ఉంది ఆ మా ఇంటికి దగ్గరగానే ఉందండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వచ్చేస్తారు
ఇప్పుడు ఈ మీషో లో కూడా గాజులు బుక్ చేస్తే
ఆ అవును పగలకుండా అండి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా
డబల్ ప్యాకింగ్ ఇచ్చేస్ దానిపైన అట్టా లాంటిదిస్తున్నారు ఇప్పుడు కవర్ అయితే పగిలిపోత ధని చుట్టూ బ్రౌన్ నట్ అలా ఇ తున్నారు బలేగా
అవును అవును అందుకోసం అసలు ఆన్లైన్ షాపింగ్ చెప్పులు కూడా బాగున్నాయండి కొ మొన్న మా హస్బెండ్ కూడా చెప్పులు బుక్ చేశారు అసలు రెండు జాతులు వచ్చాయండి టూ ఫిఫ్టీకి
అవునండి ఇప్పుడు ఈ రంజాన్ కి బాగా ఫలు వస్తాయండి ఇప్పుడు లేడీస్ జెంట్స్ అనే కాదు లేడీస్ ఇచ్చి కూడ హిల్స్ వస్తున్నాయి ఇప్పుడు డైలీ వరి ఇంట్లో హౌస్ లో వేసుకునే చెప్పాల్సు పిల్లలకి పెద్దోళ్ళకి ఫ కొంత మంది స్మూత్ ఇప్పుడు ఇప్పుడు హెల్త్ బాలెనోలు కొ డాక్టర్ సజీషన్టిక్ట్యి ఎస్ ఉంటారు కదా
అవునా అవును ఉన్నాయి కదా బాగుంటాయి
సునే అని బాగా తీసుకుంటున్నారు ఇవి
అవును
కానీ ఇప్పుడు బయట ఇప్పుడు షాప్ కెళ్ తీసుకుని చాలా తక్
అబ్బా షాపు గెళ్తే ఆషాపు లో దొర కవ్ వాళ్ళు చెప్పే కాస్ట్ మనకు నచ్చదు, మనం చెప్పే కాస్ట్ వాళ్ళకి నచ్చదు, ఆన్లైన్ లో అయితే మంచిగా. డర్ వెట్టుకోవచ్చు
ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి ఏ రిస్క్ ఉండదు అది కూడా మన దట్టు మనం ఓటీపీ ఇవ్వాలండి వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటది మళ్ళీ డైరెక్ట్ గా ప్రీపేయిడ్ మనం ముందే ఎంత ప్రాసెస్ ఉంటదో మనకేం రిస్క్ లేకుంటది మెయిన్ కొంతమంది ఉంటారండి షా ప్కే వెళ్ళాలి అదే సైజ్ చుసుకోవాలి ట్రైల్ వేసుకోవాలి మరి బలేగండి ఈ మీర్ అన్ న్నట్టు మీషో లో ఆర్డర్ ఇస్తే మనం నచ్చపోతే రిటర్న్ జేసినా అనుకో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ డే లో డబ్బులు వెనకేసేస్తున్నారు ఆ
ఆ తీసుకెళ్ళి పోతే మన డబ్బులు కూడా ఎమ్మ టే ఇచ్చేస్తారు అడుగుతారు మీ మీషో బె ఎన్సా అమ్మ ఫోన్ పే అని అడుగుతున్నారు వాళ్ళు లెల్సా అసల్ ఒకసారి తీసుకున్నళ్లు మళ్ళీ ఇవ్వడం ఇంపాసిబుల్
అవును దట్టు ఏందంటే మన ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు ప్చ్ మీరు ఎందుకు రిటర్న్ ఇస్తున్నారని జెప్ మే మన్ అడుగుతున్నారు
అవున అవును మేము అదే మేము కూడా ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేస్తాము
ఇప్పుడు ట్రెండ్స్ లో కూడా ఏమైనా షాప్స్ ఏమైనా ఆఫర్స్ ఏమైన్నా వచ్చినానుకో మనకి మెసేజ్ లాగా ఇస్తారండి. కూపన్ కూడా ఇస్తారు ట్రెండ్స్ లో అయితే ట్రెండ్స్ లో కూపన్ లాగిస్తారు దానివల్ల మనకు పెద్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ సి థౌజండ్ అట్లా లెస్ అవుతా ఉంటాయి
ఓకే అవునవును అవును మీషో కూడా ఫ్లిప్కార్ట్ కూడా వాడతారండి
ఆ వాడతామండి ఈ ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అ వాడతాం ఎక్కువ ఇప్పుడు టీవీ రిమోట్ గాని ఇప్పుడు ఇంట్లో మన ఫ్రిడ్జ్ కవర్ గానీ కూలర్ కవర్ గానీ ఏసీ రిమ్మోచ్చు
ఆ మేము కూడా అంతే అండి ఆ మేం కూడ పిల్లో కవర్స్ బెడ్షీట్ జ
ఇప్పుడు సోఫా కవర్ వేస్తాం కదా ఆ సోఫా కవర్ వేస్తాం కదా అవి ఇప్పుడు ఇది కూడా వచ్చినాయండి ఫ్లిప్కార్ట్ లో దోమలు రాకుండా నెట్లు కూడా వస్తున్నాయి
బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి
అది స్టిక్కరింగ్ లాగా ఆ స్టిక్కరింగ్ లాగా ఇట్లాగ అంటే ఒక స్టిక్కర్ లాగా వస్తుంది ఆ స్టిక్క స్టిక్కర్ తీసేసి ఇ దర్వాజా అతికించడంం అనమాట
అవును మన గుమ్మానికి అతికిస్తే అది ఇంకా మంచిగా వస్ స్తది
అది ఇంక మధ్యలో మ్యాగ్నెట్ లాగ వస్తుంది. ఆ మధ్యలో మ్యాగ్నెట్ లాగ వస్తున్నాయి కొన్ని కొన్ని. కొన్ని కొన్ని జిప్పు తీసేలాగా వస్తున్నాయి బల్ వెరటీ వన్నాయండి ఫ్ప్
అవును అవును అవును అవే ఆర్డర్ చేయాలం ఇంకా అవి ఏంటంటే దోమలు కూడా రావండి వాటి వల్ల మనకి ఇంట్లో
అవును ఇప్పుడు కో పురుగులు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లో
అవును కోతులు కూడా ర కొన్ని ఉంటాయి
కానీ మనం అనుకుంటాం గాని ఆన్లైన్ షపింగ్ బెటర్ండి ఆఫలైన్ షప్ ఇంకన్నా
ఓ అవును
ఇప్పుడు ఈ ఆన్లైన్ షాపింగ్ లో కూడా కొన్ని కొన్ని దగ్గర అయితే వాష్ వాషింగ్ మిషన్ కూలర్ వాషింగ్ మిషన్ కూరల్ పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఆన్లైన్ నుంచే తీసు
ఆ అవునండి మేమ్ మొన్న ఏసీ బుక్ చేసాం ఫ్లిప్ కార్ట్లో టీవీ ఇవన్నీ మేము ఫ్లిప్కార్ట్డే
కాకపోతే ఏంటంటే అండి ఇప్పుడు షాప్కి నేరుగా పోయి తీసుకు కుంటే మనం కొంచెం ఇన్స్టాల్మెంట్ వైజ్ గా కట్టొచ్చు మనీ కానీ ఆన్లైన్ లో అయితే అయితే డైరెక్ట్ పేమెంట్ సింగిల్ పేమెంట్లో ఇచ్చేయాలి.
అవును ఆ అవును.
అదోక్కటే మనకి మైనస్ పాయింట్ అండి. మళ్ళీ దట్ ట్టు మనకు ఒక క్రెడిట్ కార్డు ఉంటది కదా క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేసుకొచ్చు. ఇప్పుడు షాప్లో నేరుగేల్లి మనం తీసుకుంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోచ్చు.
అవును మేము వాడ్తమ్ కదా
ఆ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కూడా తీసుకొని తీసుకోని బండిని ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకోచ్చండి.
అవునవును తీసుకోవచ్చు.
లీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కరెక్టే అండి కాకపోతే మన వీళ్ళు బట్టి మనకి టైం ఉంటేనేమో ఆ ఆఫ్ షాప్ కేళ్ళడము లేదు టైం లేదు మన్కి సెట్ సెట్ అవ్వకపోతే ఆ టైం సెట్ అవ్వదు అంటే పిల్లలు ఉంట కొంత మం మంది ఏజ్ వాళ్ళు అట్లే అను కుంటే మన
అవును అవును అవును ఏదైనా మనకి ఇన్స్టాల్మెంట్ లో కావాలంటే బయట తీసుకోవచ్చు.
డ్రెస్సింగ్ టేబుల్ కూడా అండి భలే ఉన్నాయ్ మీరు అన్నట్టు ఫ్లిప్కార్ట్ లో వచ్చింది.
ఆహా! ఓకే ఓకే!
వాళ్ళు కూడా మంచిగా ప్యాక్ చేసి ఇంటికోచ్ చ్చిస్తున్నారు మనకి
ఓకే అది మీమ్ గుడా ఆర్డర్ చేస్తాం చాలా వరకు మొన్న మేము రైస్ కుక్కర్ గుడ తీసుకున్నాము, మిక్సీ ఒకటి తీసుకున్నామండి అసలు బావున్నాయి.
అసలు మనం అనుకుంటే మనం తప్ తి ఒక్కటి ఆన్లైన్ దొక్తాయండి మన కష్టపడకుండా ఇప్పుడు శారీస్ గుడా పెళ్ళిళ్ళ సీజన్ గదా శారీస్సుక్కూడ లేస్ లాగా వేస్ స్తున్నారిప్పుడు అంటే అంచుకి అంచుకి లేస్లాయ్ ఏస్తున్నారు అట్లా గూడ దొరుకుతున్నయి ఇప్పుడు ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ పీసులు దొరుకుతున్నాయి మీష్ టూలో
అవును
బైట్కని బైటికెళ్ళి తీసు కుంటరేమో మన కలరని కొన్ని కొన్ని సార్లేన్ ఈ ఆన్లైన్ షాపింగ్ లో కలసువ కలా కనిపిస్తాయి బయటకొచ్ ట ఒకలాగ గనిపిస్తయ్ కానీ ఇక్కడ అలాగుండవు గదా మనం డైట్ బొయ్ తీసుకోవజ్ కానీ పెళ్లి బట్టలు మాత్రం ఇప్పు పెళ్ళిళ్ళ సీజన్ గదండి పెళ్లిబట్లు మాత్రం డైట్టే నేరుగెల్లి షాప్ క్కేల్ తీస్కోవాలి
అవునవును ఈ పెట్టుబడి బట్లైతే మేము చాలా వరకు ఆన్లైనే బుక్ చేస్తామండి
అంటే పెట్టుబడి అంటే పెట్టుబడి అంటే పర్లేదండి కానీ పెళ్లికూతురికి డైటి షాప్ కి వెళ్ళి తీసుకోవాలి అంటే ఆమక్ సెట్టవ్వాలి గదా కలర్ గుడ పెళ్ళ కొడుక్
ఆ వాళ్ళొస్తారు గా అంత వాళ్ళోళ్ళొస్తారు మనమెళ్తాం గదా బంధువులుంటం గదా
అందుకే ఆఫ్లైన్ అయితే బాగుంటది వాళ్ డైట్ గెళ్ళి వాళ్ళు గుడ ట్రే వేసుకొని చూస్తే వాళ్ళ గుడ కొన్నిసాడస్
ఆ అవును అవును మ్మ్ మ్మ్ అదనేసే కానీ మనకి ఆన్లైన్ బెస్టే ఆఫ్లైన్ బెస్ట్ తే దేన్ని గుడ మన తీసైలేం
అవునవునండి సరే అండి మరి బాయండి
మరి కాల్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు
ఓకే ఓకే అండి మరి బాయ్